హ హలో.
అ హలో ఆమ్ చెప్పండి. ఆ వినిపిస్తుందండి.
ఏం చేస్తున్నారు, ఆ వినిపిస్తుంది.
ఏముంది ఖాళీ. టీవీ చూస్తున్నామ్, టీవి చూస్తున్నా పిల్లని నడిపిస్. తను.
టి తాగిం.
ఊమ్.
ఇదా ఎందుకు తాగరా మీరు.
నే తాగా.
తాగలేదు ఇంకా అంటే, సమ్మర్ గదా టి తగ్. ఈ టైం జు. తే కొంచం, ఈవినింగ్ ఇంక కొంచం కూల్ అయిన తర్వాత తాగదాం మనీ.
అవునా.
ఎం జెస్తారు.
ఏ.
వర్క్ కంప్లీట్ అయిందా మీది.
కాలి ఇంకా కాలే కాలే ఇంకా. అటే జెయలేదు.
మా బాబు వడుకొని ఇవ్వలేదు, లేచే లోపు సు. స్టార్ట్ చేసి కంప్లైంట్ జెయాలి.
ఆడుతుండు ఆడికిడికి తిరుగుతుండు, ఏముంది ఇగ, ఆయనకి పని.
ఆహాహా. మీ దగ్గర ఎండా, ఎక్కు. ఆహా సమ్మర్ స్టార్ట్ అయింది, హీట్ ఘోరంగా ఉంది.
ఆ గోరంగ ఉంది, కూలర్స్ దేవాలిగా.
ఇప్పుడే ఆ స్టార్ట్ జెయ్యాలి ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్. ఆఫ్టర్నూన్ ఫుల్ వేడ్ అవుతుంది, నైట్ అయితే అసలు నిద్రనే వాడతలేదు. మార్చ్, మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మే, టూ మంత్స్ ఇంకా డేంజర్ గుంటది గవచ్చు.
అవునవును.
ఈ టూ మంత్స్ కంటే గోరంగా అప్పుడప్పుడు వస్తున్నాయి్ ఆ లాస్ట్ వీక్ ఒక టూ త్రీ డేస్ వచ్చినాయి ఇప్పుడ ఏం లేదు ఇప్పుడు ఫుల్ హీట్
మాక్కడ తే గాల దుమ లేదు వర్షం లేదు అసలు
అదే బెటర్ ఊరికే వెదర్ చేంజ్ అయితే పిల్లలకు ఫీవరు కాఫ్ కోల్డ్ అన్ని అయి తిన్నయి ఒకటేలాగా వెదర్ ఉంటేనే బెటర్ వర్షం పడితే వెదర్ చేంజ్ అయితే ఫీవర్లు అన్నిీ వస్తాయి
అవును ఆమె పేరు వాళ్ళకే కాదు పెద్దళ్ళకి కూడా వస్తున్నాయి
ఆ అందరికి అసలు వెదర్ ఊరికే చేంజ్ అయితే ఎవరి ఇకైనా ప్రాబ్లం ఏదని
హా అవును
మా బాబుకి కొంచెం వెదర్ చేంజ్ అయినందుకు బాడీ మీద కొంచెం ర్యాష్ అయింది ఫీవర్ వచ్చింది ూరంగా అయింది
అవునా అందరికి విశ్వసనే ఎంతో అరేండ
అవునా
అమ్మా పిల్లలగాలే పక్కన వాళ్ళకు వచ్చింది
అవునా విరి కూడా కొంచెం లైట్గా ఇట్లా రెడ్గా అని
కూరిపాయి అందులో వాటర్ లాగా వస్తుంది
ఆహా అట్లా చికెన్ ఫాక్స్ కాదు మామూలుగా ర్యాషే చెమటకాయలాగా ఇట్లా మామూలుగా అయింది వేడికి వీని కొంచెం ఎంత ఎండ ఎక్కువ ఉన్నా హీట్ ఎక్కువవున్నా పడదు వీడు మొత్తం స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉండే అేసరికి తట్టుకోలేకపోయి
అదేలా అదే అదే ఇ ఆ ఇవాళ దీన్లేదండి నే హే అదేం లేదులేగాని ఇక ఏమో అట్లా ఉందనండి మా డాడీ తిడతారు
అవునా నేను కూడా ఉండాను అసలు మా మామ్మీ తిడుతంది నేను ఇంత వరకు అసలు ఎప్పుడో కొంచెం ఈ మధ్య ఇప్పుడు శివరాత్రికి ఒక్క రోజు ఉన్న తప్పితే నేను ఫాస్టింగ్ ఎప్పుడుూ ఉండా ఇప్పుడు నేను టెంపుల్ కి వెళ్తాను
ఆ శివరాత్రికి ఉంటే ఆల్మోస్ట్ సంవత్సరలు మొత్తం ఉన్నట్టే ఆ నాకు బాబున్నాడు పాతదు ఉండనే ఉండలే న కూడా నిజంగా అ
నేను ఈ ఇయర్ శివరాత్రికి ఉన్నా నేను ఎప్పుడు ఉండలేదు ఈ ఇయర్ ఉన్నా
ప్యాసింజర్ కూర్చుందనే ఉండలేదు
నేను కూడా అసలు అందుకే ఉండదునుకు అందుకే ఉండొద్దు అనుకున్నాను అ నాకు అట్లనే అయితది కానీ ఒక వన్ డే ఫ్రూట్స్ తిని ఉన్నా ఇగ
యా
వీళ్ళు పాలుతాగడం చేయబట్టి అసలు ఘోరంగా అయితుంది ఎనర్జీ మొత్తం
అసలు ఈ సమ్మర్ కి ఇంకా వీళ్ళు పాలు తాగడానికి మొత్తం డిహైడ్రేషన్ అయినట్టు అయితుంది
ఆ అవును
వీళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ తాగిపించి వీళ్ళని హైడ్రేట్గా ఉంచితే అప్పుడు పాలు తక్కువ తాగుతరువీళ్ళు
అవును
కదా అ మరి దాండియా అవుతాది ఆటలు పాటలు ఆ ఆ మిషన్ కాడ కూర్చొని అడత తుండు ఏడా దెబ్బ తాకిద్దా అని ఆయన కాపాల గుసుండు
అయ్యో కరెక్ట్గా నడుస్తూ
తింటుండు తింటుండు కరెక్ట్ గా నడవడు అది ఇది పట్టుకొని నడుస్తాడు అందుకే భయం
కరెక్ట్గా నడిస్తే ఆ ఏం కాదు ఆ వీళ్ళు సరిగ్గా నడవకపోతేనే భయం అవుతుది
ఆ
పాకినప్పుడు గోరంగా అనిపించింది పాకడం కంటే నడిచినప్పుడు ఇంకా గోరంగా అనిపిస్తాంది
వాళ్ళగంతట వాళ్ళకు
అవును కొంచ ఆ కొంచెం వాళ్ళకి బుద్దొచ్చిన తర్వాత ఏం కాదు
ఉమ్ అదే
ఈ వెదర్ చేంజ్ అయ్యే బట్టి అందరికి కాఫ్ పెద్దోళ్ళకి చిన్నోళ్లకి అందరికి
ఆ
నాకైతే ఒక వన్ మంత్ ఉండే కాఫ్
అవునండి
ఇప్పుడు కొంచెం బెటర్
మీ బాబు బయటియి ఫుడ్ ఏమైనా తింటాడ మిల్క్ బయటియి తాగడం
ఇంట్లోనే ఉంటారుగా
ఆ
ఏ సిలికోమ్ ఇప్పుడే తాగుతా వైది
బయట మిల్క్ పడతాయా ఆయనకి తాగితే
ఆ బర్ర పాలంటారు కదా
ఆ ఆ వినికి పెడితే పడట్లేదు బర్రెపల్ తగిపిస్తే ఫుల్ మోషన్స్ అవుతున్నాయి ఇప్పటికి టూ త్రీ టైమ్స్ ట్రై చే ట్రై చేసినా ఎప్పుడు దానిపించినా మో
లేదు ఈనక అంట ఏ ప్రాబ్లం లేదు మోషన్స్ ఏం పెట్టలేనకి మంచిగానే ఆ మోషన్ సేమ్ పెట్ట ఆ
వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకి హాస్పిటల్ క వెళ్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు పడని ఫుడ్ ఏమి పెట్టకండా అని చెప్పిడు
ఆ ఢీలా చెడితే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకనే వద్ దూ అనేసి అంటారు అనేసి వద్దు అంటారు వాళ్ళు అంతే
ఏం పెట్టాలన్నా నాకు భయం అయితుంది వీళ్ళకి తెలియది పెట్ట పడనివి పెడితే మోషన్స్ అవుతున్నాయి
ఆ
మోషన్స్ వామిటింగ్స్ అయితే భయ అవుతది నార్మల్ గా ఫీవర్ వస్తే
ఆ వాన్ థింగ్స్ మోషన్స్ డేంజర్ కదా ఢీలా ఎమట పెద్దోళ్ళకైనా అంతే చిన్నోళ్ళకి కైనా అంత డీల్లా ఎమ్మడగాడతారు
మీరు వెజిటేబుల్స్ అవన్నీ బయటండే గుణకచుకోవడమా ఇంటి దగ్గర ఏమైనా ఉంటా
మ అన్నిీ బయట నుంచే కొనుక్కోచ్చుకుంటా
అ
అదే నా ఇంగో ముందు మీరు ఒకరు పండి పంట ఇక చెయ్యాలండి ఫోర్ థర్టీ అతుంది బగా డ మీ మీసార్ డ్యూటికి ఎలార మా బాబా ఆగాడు నా కాళ్ళ కానే తిరుగుతా ఉంటాడు ఇక ఆయనని మా మమ్మీకి ఇచ్చి వర్క్ చేస్త అ ఇద అ
మమ్మీ దగ్గర ఉంటదా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటందా మీరు మమ్మీ దగ్గర
మమ్మీ దగ్గర
అందరికి అలవాట ఏమో బాబు మంచి వెళ్తాడు అందరి దగ్గరికి
ఆ అంద దగ్గరికి వెళ్తాడు
ఆహ
ఒకకా అంద దగ్గరికి వెళ్ళనా అందరి దగ్గకి వెళ్తదు
అంతరి దగ్గరకి వెళ్ళి ఆడుకుంటే ఏం కాదు మమ్మీ దగ్గర ఉంటేనే కష్టంమవుతుది
అ దగ్గరక ఇ మాత్ర ప్రార్థగా అతోలే పిలా గాల అే గుర్కడవాల దూసీగా ఆ సరే అం సంట్ చాలా .